లో హెలో
ఆ అండ్ హాయ్ అండి ఇన్పిస్తుందా అండి
ఆ విన్పిస్తుంది విన్పిస్తుంది
ఆ అండి మేం బాగున్నాము మీరు బాగున్నారా
హూ ఆ బావున్నాను
ఓకే ఆ ఏం చేస్తున్నారండి
ఏం ఏం లేదు ఇప్పుడు అది క్లాస్ కి ఎళ్ళాలి సర్టిఫికేషన్ ఉంది ఈ రోజు
ఈ రోజు నుంచి అయిపోతది మాగ్సిమం ఏమైనా పార్ట్ టైమ్ ఉంటే ఇగ చూసుకోవాలి ఊ అంటే గ్రూప్ లో మెసేజెస్ పెడతా ఉంటారనమాట ఏమన్నా ఆపర్చునిటీస్ ఉంటే లైక్ బీ పి ఓ ఉంటది కదా టెలికాలింగ్ అవి ఇవి ఉన్నాయి కదా
ఆహా ఓకే
అట్లా చేసుకోవచ్చు అనమాట పెడతారు ఇంకా ఈ సర్టిఫ్ ఫికేషన్ అయిపోయిన తరువాత అట్లాంటివి పెడతారు ఇంట్రెస్ట్ ఉంటే మనము ఎల్లి ఇంటర్వ్యూ ట్లే అటెండ్ అవ్వి అటెండ్ అయ్యి రావాలన్నమాట
ఆహా ఓకే అంటే మీతో క్ టైం దొరుకుతుందా ఆ చేయడానికి
ఆ అంటే నైన్ థర్టీ టు ఫోర్ త టీ క్లాస్ ఉంటది కాలేజ్ ఎళ్తా ఆఫ్టర్ కాలేజ్ ఇంగా ఫ్రీగానే ఉన్నా కదా లై లెవెన్ వరకు టువెల్ వరకు కూడా నేను మేనేజ్ చేసుకోగల్తా
ఆహా ఓకే
అందుకని అదే ఆ ఆ కష్టపడతా అనమాట
మంచిదే అండి అలా ఆలోచించడం
ఊ అంటే కనీసం హాస్టల్ ఫీస్ అయినా కట్టుకోవచ్చు కదా బయట ఏమైనా నా కు ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ అయితే పికప్ కోసం ర ఇక్కడ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు ఇఫ్ ఏమైనా ఎమర్జెన్సీ అయితే తాంతకు అంతకంటే లేదు అంటే నేను నార్మల్ గా మేనేజ్ చేసుకోవచ్చు
ఆహా ఒకే
లైక్ ఉహ్మ్ నేను మొన్న రీసెంట్గా ఒకటి ట్రై చేద్దాం అనుకున్నా ఏంటంటే హోమ్ ట్యూషన్స్ అంట సెవెన్ థౌజండ్ ఇస్తారు అ డైలీ ఇంటికెళ్ళి చెప్పి వాళ్ళకి చూపించుకొని అంటే వాళ్ళు బయటికి రారు నేనే వెళ్ళి వాళ్ళకి చెప్పి రావాలన్నమాట లైక్ యూకేజీ ఎల్కేజీ నర్సరీ మంచిదే చేయొచ్చు కానీ వాళ్ళు చేసిన తప్పు ఏంది అంటే కింద నెంబర్ ఏం ప్రొవైడ్ చేయ్యలే జస్ట్ హోమ్ తుస్ షన్ అవైలబుల్ అని ఉంది అంతే అబ్బా డిసప్పాయింట్ అయిపోయిన అరే చేసుకుందాం అనుకున్నా ఏమైంది అని చెప్పేసి ఇగ డిసప్పాయింట్ అయినా
ఆ
ఉ
ఓకే
లైక్ ఇంకొకటి కూడా ఒక్క జాబ్ ఉంది
ఉహు
రికార్డ్స్ రాయాలి అహహా ఒక రికార్డ్ కి ఇట్లా ఫైవ్ హాన్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా ఉంటుది రికార్డ్ క్వాంటిటీని ఎంత రాయాలి అనే దాన్ని బట్టి
ఆ
అది చేద్దాం అన్నుకున్న గానీ నా రికార్డు లే అక్కడ ఉన్నాయి నేనే రాయక ఉన్ రాయకుండా ఉన్నా ఇంకా వాళ్ళే ప్రసా అని చెప్పేసి లైట్ తీసుకున్నా ఇంకా
అంటే మీరు రాసి మళ్ళీ వాళ్ళకి సబ్జె సబ్మిట్ చేయ్యాల నా
ఆ వాళ్ళ రికార్డ్స్ ఏయ్ రాయాలన్నమాట కొంతమంది రాయడానికి బద్దకం ఉంటది గా నాలాగా ఉహు వాళ్ళు డబ్బులు ఇచ్చి రాపిచ్చుకుంటారు అన్నమాట మా ఫ్రెండ్స్ కాదు రియల్ గా జాబ్ ఉంది అట్లా
ఓహో ఒకే అంటే మా
ఎవరో స్ట్రేంజర్స్ తెలీయదు ఎవరో ఎంది అని తెలీదు జస్ట్ వాళ్ళు రికార్డ్ ఇస్తారు లైక్ పిడిఎఫ్ గాని ఏమి అన్నా సెండ్ చేస్తారు అది వాళ్ళకి కంప్లీట్ చేస్ కి బుక్ రిటర్న్ ఇవ్వాలన్నమాట ఒక బుక్కి ఇట్లా ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లు ఉంటాయి అన్నమాట బుక్ క్వాంటిటీని బట్టి
ఆ ఓకే అంటే ఇది చేయొచ్చు అనుకుంటా అండి ఇది కొంచెం మీకు ఈజీనే అని వోస్తుంది
అదే నేను చెప్పేది చేయొచ్చు కాగాని నా రికార్డ్స్ రాయ్ రాయ్ క్లేను ఇంక నేను వాళ్ళ రికార్డ్స్ ఏం రాస్తా అని చెప్పేసి లైట్ తీసుకున్నా అని అంటున్నా
ఆ ఓకే
ఆ అట్లా
అంటే మీరు మొదలు పెట్టండి తర్వాత పొను పొను అలవాటు అయిపోతుంది
అలవాటు అవుతుది అవును లైక్ మంచి గ ఇట్లనే
స్ట్రాంగ్ అయిపోతారు
అయి ఇట్లనే నార్మల్ గా కాల్స్ ఇట్ల ఏమన్నా మాట్లాడుకుంటూ రాయొచ్చు కానీ హుహు ఏ చూడాలి
ఓకే
కాలేజ్ మేనేజ్ చేసుకోవాలి ఎటో ఈ క్లాసెస్ మేనేజ్ చేసు కోవాలి ఇటు పార్ట్ టైమ్ మేనేజ్ చేసుకోవాలి
ఓకే
ఎంజోయ్ చేయాలి
ఒకే మళ్ళీ సాటర్డే సండే మళ్ళీ ఊరికి వెళ్తారా అండి
లేదు మొన్న ఏమైందంటే శ్రీశైలం పోయినాం మేము చి శ్రీకాళాహస్తి వెళ్ళినము సో దాట్ మమ్మీ వాళ్ళతో నాకు కాలేజ్ ఉండే మమ్మీ వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు
హా
అందుకని మమ్మీ వాళ్ళతో కూసేపు టైం స్పెండ్ చేద్దాం కదా ఇది మ ద్యలో ఏదో ఫస్ట్ ఫెస్టివల్ వచ్చింది కదా ముస్లిమ్స్ది ఫ్రైడే రోజు
ఏంటండి అది
ఇదేమో వచ్చింది కదా ఏమంటారు మొహరం
లాస్ట్ ఫ్రైడేనా ఓకే
ఈ ఫ్రైడే మొహరం వచ్చింది ఫోర్ సాటడే మాకు సెకండ్ సాటర్డే ఫోత్ సాటర్డే హాలిడే ఉంటది ఆస్ వెల్ అస్ ఆ మొహరం వచ్చింది ససై ఫోర్త్ సాటర్డే వచ్చింది సండే వచ్చింది త్రీ డేస్ హాలిడేస్ వచ్చినయి కదా ఇక్కడ ఉండి కూడా ఏం సరేం లేదు కాని అని చెప్పేసి నేను వెళ్ళిన ఇంకా
ఆ ఓకే
ఇంటికెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటది వాళ్ళతో ఉన్నట్టు ఉంటది కదా అని ఎల్లి మమ్మి వాళ్ల్
శ్రీకాళాహస్తి కి మీరు వెళ్ళారా
ఆ మమ్మీ పేరెంట్స్ తో వెళ్ళినాం డైరెక్ట్ ఇంగా నేను ఇటె వచ్చేసినా ఇంటికి కూడా వెళ్ళలే ఇంటికెల్లలేదు డైర్ క్ట్ హాస్టల్ కే వచ్చినా ఎందుకంటే ఆ రోజు సండే అయింది మేము వచ్చే రోజు సండే అయింది ఇక రేపుయితే కాలేజ్కి వెళ్ళాలి కదా మండే రోజు అని చెప్పేసి తొందర తొందర వచ్చేసిన అనమాట
ఆ ఓకే
హ్మ్
అంటే నేను కాల్ చేస్తాను కదా మీకు అద సాటర్డే అనుకుంటా కదండి
ఉ అవును
అంటే మీరు సాటర్డే మీరు బయలుదేరుతున్నారా గుడికి వెళ్ళడానికి
ఆహా సాటర్డే నేను ఏం చెప్పినా రేపు బయలుదేరుతా అనీ చెప్పినా అంటే సండే రోజు బయలుదేరు అన్నమాట నిన్ననే వచ్చేసిన
మీకు దగ్గరేనాది కాలహస్తి
లేదు వన్ డే పడుతది జర్నీ చేయడానికి శ్రీకాళస్తి దూరమే ఇప్పుడు ఈ శ్రీకాళస్తికి మార్నింగ్ ఇప్పుడు మార్నింగ్ ఫోర్ కి స్టార్ట్ అయితే దిగేసరికి నైట్ టెన్ అప్రాక్సి స్ మే టెన్ అఐతది
ఉహుహు ఓకే దర్శనం బాగా జరిగిందాండి
ఆ బాగ జరిగింది దర్శనం
ఓకే ప్రసాదం పంపపియండి
మంచిగనిపించింది అబ్బా నేను మొన్నటిదాకా ఉండే కానీ అది అట్లే ఉంది ఉంది ఉంది నేనేమో కొంచెం నాకు హెల్త్ బాలేదు కోల్డ్ కాఫ్ ఉంది అని చెప్పేసి నేను తినలేదు జస్ట్ కొంచెం తిన్న అంతే ఇంకా మిగతాదుంటే మా ఫ్రెండ్కి ఇచ్చ ఇచ్చేసిన అరే ఎట్లాగో తినట్లే అందరికి పంచుదాం అనుకున్న నేను కానీ చిన్న ఇన్సిడెంట్ అయిందన్నమాట ఇక అందుకని ఇక నేను ఎవరికి పంచలేకపోయినా
ఆ పర్లేదు పర్లేదండి ఓకే ఊరికే అడిగాను
అంటే మేము శ్రీకాళాస్తే వెళ్ళి రాగానే నెక్స్ట్ డే నేను కాలేజ్కి వెళ్ళినా అంటే నాకు శ్రీకాళాస్తిలో కొంచెం వాటర్ ఫుడ్ వల్ల వాటర్ వల్ల అక్కడ క్లైమేట్ వల్ల కరెక్ట్ నిద్ర లేదు తినడం లేదు ఆ అట్లా కోల్డ్ కాఫ్ అనేది అయింది సరిగ తినకపోవడం వల్ల ఇక నేను సరే మండే రోజు కాలేజ్కి వెళ్ళాలని చెప్పేసి మేము వచ్చేసరికి లేట్ అయింది ఆల్రెడీ సాటే సండే రోజు నైట్ ఏమో అయింది నైట్ అయింది వచ్చిన కొంచెం పడు కున్న కాలేజ్ వెళ్ళాలి అని చెప్పేసి నేను తొందర తొందరగా స్నానం చేసి ఎల్లిపోయిన కాలేజ్ కి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు ఆల్రెడీ లేట్గ వెళ్ళిన నేను నైన్ థర్టీకి కాలేజ్ అయితే నైన్ ఫిఫ్టీకి వెళ్ళిన ఆ అప్పటికి మేడం ఎందుకింత లేట్ అది ఇదనంటే అంటే నేను డైరెక్ శ్రీకాళహస్తినించి ఇటే వచ్చేసిన మేడం నేను హాస్టల్కి వెళ్ళలేదు అది ఇది అని చెప్పేసి కొంచెం సోది ఏదో ఒకటి చెప్పిన మేడం కి
ఓకే
చెప్పిన తర్వాత సరేలే అని చెప్పేసి కూర్చోమని చెప్పింది క్లాస్ చెప్తుంది ఆ వచ్చిన కూర్చున్నా అట్లే కూర్చున్నా కూర్చున్న అట్ల నుంచి అట్లే కింద పడిపోయినా బెంచ్ మించి కళ్ళు తిరిగి
ఆ అంటే స్లీప్ లేదనుకుంటా అండి మీకు నిద్ర
అదే సరిగా తినడం లేదు వాటర్ లేదు ఆ నిద్రపోలేదు ఆ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏం తినలేదు నేను అప్పటికి
ఆ
ఇంక ట్రైన్లోనే వస్తాం కదా ఇంక ట్రైన్ లో ఏం తింటాం చెప్పండి అది ప్రాపర్ ఫుడ్ ఉండదు ఏం లేదు ఇకా అందుకని అవును అందుకనింగా వచ్చిన క్లాస్లో కూర్చున్నా కళ్ళు తిరిగి పడిపోయినా ఇంక అవును తినలేం
ఆహా
కళ్ళుతిరిగి ఇట్ల కింద పడిపోయినా మేడం వచ్చి లేపి కొంచెం వాటర్ ఇచ్చి ఓకే ఏం కాదు అని చెప్పేసి అని రెస్ట్ రూమ్ ఉంటుంది మాకు అంటే అట్లా కాదు ఏమంటారుే పేషెంట్స్ లాగా లైక్ చిన్న క్లినిక్ లాగుంటంది అనమాట కాలేజ్ లోనే
ఆ
అక్కడే మన డాక్టర్ అయితే ఏమంటాడు కాగాని పడుకోడానికి ఉంటుంది రెస్ట్ తీసుకో
ఏం చెప్పారంండి డాక్టరు రెస్ట్ చేసుకోమన్నారా
ఎళ్ళిన రెస్ట్ ఆహా డాక్టర్ దగ్గరకిమి వెళ్లేదు మేడంమ్ వాళ్ళు కొంచెం భయపడి కొంచెం రేస్ తీసు కో కళ్ళు తిరుతున్నాయికాదా తిన్నవా లేదా అని అడిగి చెప్పారు పోయ రెస్ట్ తీసుకున్న మద్ ధ్యాహ్నం మేడం ఒక నీవు కాలేజ్ లో ఉండాలని ఉందా ఓకేనా బాగానే ఉందా లేదా దా హాస్టల్ కి ఎళ్తావా అని అడిగింది అయితే మేడం నేను ఎళ్తా మేడం అని చెప్పా అయితే సరేలే వెళ్ళు అని చెప్పి అటెండెన్స్ చేస్తాలేే నేన్ ఎళ్ళు అని అన్నది
హు ర్రెష్ తీసుకోండి బాగా మంచిగా తినండి ఫస్ట్ ఆ
ఆ ఉ
మీరు తినుకున్నా ఉంటే ఓకే అండి ఓకే బాయ్ బాయ్
ఓకే బాయ్